హలో హలో స్వామీ
చెప్పాలి స్వామి
కాళ్లు వేస్ట్ అయింది కద స్వామి ఇందాకటిది
అవునా
ఆ
కాల్ ఎత్తలే ఎతకపోతె ఎట్లయితే
ఏమో మరి ఎట్లా అయింది గయిందో జీరో సెకండ్స్ పడ్డది
ఇరవై సెకండ్సా
ఆ
కాల్ లిఫ్ట్ కుడా చేయలేగా.
నేను అదే చూత్తన్నా ఏమో ఫస్ట్ అట్లా లేదు మంచిగనే అంటే ఎడిట్ కొడితే రెండు సార్ల మూడు సార్ల కాల్ పోలేదు గాని ఇప్పుడు పోతాందిగా.
ఎక్కడున్నవు?
గీన్నే ఇంటికాడనే ఉన్నా.
ఏత్తా.
ఏం ఉన్నది తినుడు, పండుడు, వంద రోజుల పనికిపోవుడు.
అంతేనా ఇగపో రైల్వేస్టేషన్
వచ్చినవా?
నేను ఎక్కడికి నీకు ఉప్పర్ పెళ్లికి రాలే. కేసముద్రం కాదు నెక్కొండా నెక్కొండా. అమ్మమ్మ వాళ్లింటికి వచ్చినా.
ఏ ట్రైన్కి వచ్చినవు.
ఇంటర్సిటీ
మరి నైట్ ఫోన్ చెత్తాన్నవు చెయ్యలేవు.
నైట్ చేద్దాం అనుకున్నకాని పన్న ఇగ.
పన్నరా నీ అవ్వ నా నిన్న పనికి పోయచ్చి పండుకుని సాయంత్రం ఐదుంటికి లేసినా నైట్ అస్సలేే నిద్రోత్తలేదు ఇగ.
ఎటు పోయినవు.
పన్నా.
ఆహా ఏం పనికి పోయినవన్నా పనికిపోతన్నా
వంద రోజుల పని.
ఆహా ఏం చేసినవు మరి నైట్ మొత్తం సినిమా చూసుకుంట కూస్
ఇగ పెద్ది సినిమా కథం చేశినా.
ఆహా ఎన్నిటి వరకు అయిపోయింది నైట్.
ఆడ పెట్టి బండి ఆ ఆ.
ఎన్నింటి వరకు అయిపోయింది.
సినిమానా?
ఆ
పదకొండున్నర అయ్యింది. ఇగ చిన్నగ మెల్లగా పన్నెండింటికి పండునుకున్నా.
ఆహా ఇంకా తిన్నవా?
ఆ లేదు ఇంగా మా వోళ్ళు ఊరికి పోయిళ్ళు.
ఎటు ఫంక్షన్కి పోయిళ్ళా.
ఆ వత్తే అయిపోవు కదా చికెన్ తెచ్చుకున్నం. ఆ ఆ అయినా తెచ్చుకోవాలి ఇప్పుడు పోయ్యి.
పట్టనే ఏత్తదిగా
ఏ ఏసుడే.
హ్
ఇంటికాడ గుడ ఎవ్వడ్ లేడు, దంపుడే ఉయ్యాల సికన్.
ఇది ఆఫ్ కేజి ఎత్తే జరిపోతద? కేజి ఏసుకుంట్ర?
ఎదీ కేజి ఎందుకు? నేనూ, వినయ్, అ ఆ పొట్టి సాయి
ఊహ్
ఆ ఒత్తవా నువ్వు జాయిన్ ఐతవా? అరకిలా అరకిలో జరిపోదా? ఎంతా? చికెన్ రేట్ ఎంతుంది?
ఏమో! కేజీ టూ సి ఐ టి ఏందో ఉంటది గావచ్చు.
త్రీ హండ్రెడ్ ఉండేది గాన్నా అప్పుడు?
ఏమో మరి, నాకేం దెలుసు నేన్ మాదర్ దీసుకోలె.
అవునా
ఉహు ఏక్ తమింగవా ఏం లేద్ థమ్స్ అప్ దీసుకొన్న, థమ్స్ అప్ దాకుతాన్న.
వీక్ అదే పని
ఎందుకంటే మాకు దూపయితాంది. అప్పటికీ తాగలే. ఎవ్వరైనా బోల్సింగ జేసుకొండి తంబ్సపు. సాయి దాగిన, సగం అట్లనే ఉన్నది. సగం దాగిన, సగం అట్లనె ఉంది, ఇప్పుడు దాగుతాన్న ఇగ.
కూల్ బోలే?
కూలూ పోతదిగా
ఒక్కనివే అచ్చినవారా?
ఊ
ఏ ట్రేనూ? ఇంటర్ సిటా?
ఇంటర్ సిటి ఒక్కని గాకపోతె అక్కడా అంగడి లేదు. మైబాదు అంగడన్న నువ్ వొత్తవా?
మరొత్తా ఇటొత్తే నీ యా మే ఏదోటీ బండి ఉండే రాకపోదుమా? దే వంద రూపాలు గొడితె నువ్ ఆ నీది నిన్ను దీసుకొత్తెనె రాకబోదుమా?
ఒత్తరూ వంద రూపాయల మాలా గొట్టుడేంది నువ్వే గొట్టిచ్చుకొని రావచ్చు ఇగ.
ఆ సరే, పెట్రోల్ మేం గొట్టిచ్చుకొని ఒద్దుము గని ఆడికి ఒచ్చినాక, నువు బిర్యాని దినిపియ్యక పోదువా?
ఇంతా
ఇంకా ఏంది? ఎన్నల ఒత్తాం అంటానం ఇంకా.
గ సప్పుడేక అదేదో ఇక్కన్నే ఉంటే అయిపోతది గద, అక్కడికి ఒచ్చే బదులు. ఇక్కన్నే నేన్ బిర్యాని దింటా. ఇక్కడ కొత్తే ఇటెవ్వరికి బమ్మళ్ ఉండి అనుకో బిర్యాని ఉండచ్చు. చికెన్ ఉంటది. అన్ని ఉంటయి.
అన్ని ఉంటయా?
ఊ
ఇగ్ మల్లా ఆనించెల్లి అటే బోతవా?
రేపు పొద్దున బోత ఇగ. రేపు పొద్దున మళ్ళా గోల్కొండ ఎక్కితే
ఎగ్జామ్ ఎప్పుడున్నది? అదే అదే ఆప్ కప్పూ ఫీజు కట్టుడు ఎప్పుడు?
ఫీజు గట్టుడు అయిపాయే.
రేప్ పొద్దుగాల బోతవా అటూ?
రేప్ పదింటికల్లా అక్కడ ఉండాలన్నర్ అది అని జెప్పిండు గనీ, మెల్లగ బోత ఇగ.
పదింటికంటే శాతవాహనకు బో.
ఆ రూమ్ బొయ్యి
ఆ
వాతోవత అనధిక
ఆ విడు
ఫట మన్నాక దంచి రూమ్ కట్ దంచా రూమ్ కంచి నే పోయి ఫీజ్ కట్టి మళ్ళ వస్తా
ఇటు వత్తే రెండురోజులు ఉండి పోదు అని ఆడికి పోయి చేసేది ఏం లేదు అని
ఉ అనకుండా చేసేది ఏం లేదు
మరే ఎం చేత్తనావు ఆడ
ఏదోకటి చెత్తవా
ఏంటిదొ చెప్పారాదు అది
చెప్తాతి అది ఇప్పుడే చెప్పాలని ఎంఉంది
చెప్పకూడద అది
ఉహు ఇంకా మరి ఎంచెత్తనావు ఆడ ఉండి ఎంచెత్తవు
మాదాన్నల్లోది పెంట పోసుకొని పోతళ్ళు మోరం తోలుతారంట బాయికాడ
మన అమాట
ఏమో ఆ అన్నం తిన్నక బోతా
ఊ ద ఎక్తే ఐ వేల ఐ ట్రిపుల్ కొతది ఐపోర్ ఐ వేల కొత
ఇగ మనకేడి ఇస్తారు ఇప్పుడు కాని అప్పుడంటే ఫోన్ కానిచ్చింది కాని
ఉహు అబ్బ హెహె డైవర్ కింద పో సప్పుడేక
ఆ
డ్రైవర్ కింద పోతుంటే రోజుకి ఐదువందల
వేయి రూపాయలు ఉంటది
ఉ
ఇగ ఐదు ఐదు వెయ్యి రూపాయలు ఉన్నాకున్నా ఎనిమిది వందలు ఉన్నా ఎనిమిది వందలు ఇంకా ఎమన్నా చూసుకుంటాడు
ఉ పొకపొయినవు మరి
ఏ మనకెందుకు ఆ ఎండకొడతాంది సొక్కా
ఓల్నా మందలా
ఏ బాయీ రోడ్ మీద కూసున్నం ఎడు ఆ నేను, వినయ్ గాడు, సాయి గాడు
అ
ఓరేయి కాద్రా
ఆ
ఓ అయ్యా వీని బర్త్డే నట గారా ఆ పదికే పదో తారీఖేనంటా అ అ
ఎల్లుండె కదా
ఎల్లుండా
అవులే
ఇగ హాలిడేస్ ఉండే కానీ మరి రా రారా
వస్తాయి కని
కొ మరి ఎన్ని పైసలు రడి చేసుకున్నాడో ఎన్ని చేసుకున్నవురా మా ఫ్రెండ్ గాడు గానీ ఎంత చేసుకున్నావురా వీడు అడుగుతాడు అంటే ఆ ఆ ఏ వీడు పైసల్ లేవు అంటాడు రా అ పదికి డు మూడు రోజులు ఉన్నది ఆ మూడు రోజులు టైం ఉన్నదిలే కానీ హలో